మేడం బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానా ఏం చేస్తా
అయి అయిందా అండి డిన్నర్ అయిందా అండి ఆ భో చేశాను మా మా అమ్మాయిలకు కోన్ పెడుతున్నారు నా చేతికి మా అన్నయి బిడ్డలు
ఆహాహా అవునా
ఆ రేపు ఫంక్షన్ ఉందానే కొండద పెట్టున్నా
అవురా అవురా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడు ఉన్నా మా వాళ్ళు హైదరాబాద్ పోోదానికి తయారవుతారు మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు ఏదో గొడవ పెట్కుతే మాట్లాడుతున్నాం అలు మనడద ఇక్కడే ఉండే ఆ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే వచ్ వచ్చారు ఆ మ్యారేజ్ అయితే వచ్చారు. మ్యారేజ్ అయిపోయింది ఇగ వాళ్ళు హైదరాబాద్లో అంటే ఇక్కడే గని వాళ్ళది హైదరాబాద్లో ఉంటున్నరు. ఆ అంటే ఇక్కడ పనుల్ లేవు ఆ ఏం లేవు అనే ఉద్దేశం భార్య, భర్త అక్కడ పని చేయడానికి ఎళ్తున్నరు పిల్లలను గుడా తీసుకెళ్లారు అమ్మాయి ఉంటే అమ్మాయిది ఆ వలస ఎళ్ళిపోయారు ఆల్రెడీ అమ్మాయి మ్యారేజ్ ఉంటే వచ్చారు ఆ మ్యారేజ్ అయిపోయింది. మళ్ళా వెళ్తాన్నారు ఇగ ఆ వెళ్తం ఆ వెళ్తుంటే వాళ్ళ చుట్టాలు గిట్ల ఉంటరు కదా అందరు వచ్చి ఇగ
సెండ్ ఆఫ్ ఇస్తున్నారా సెండ్ ఆఫ్ ఇస్తున్నారా ఎందుకండి మనకి ఇక్కడ దొరకట్లేదా అంత దూరం వెళ్ళడం ఎందుకు
వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏం లేదండి అసలు అంటే వర్క్ వాళ్ళ ఆయన ఒక్కడే చేసేది ఇక్కడ చేత్తే ఆయన ఒక్కడ్ చేసోస్తే ఎట్లా అంటే ఆయన కొంచెం డ్రింక్ చేస్తాడు. అందులో కొంత డబ్బులు పోతాయి ఇగ మిగతా డబ్బులు ఇంటికొచ్చే వర ఈ వాళ్ళ పిల్లల చదువుకి వాళ్ళ మైకి ఖర్చులకి ఆ ఇంట్లో మెయింటెనెన్స్కి సరిపోవట్లే ఆ ఇగ వాళ్ళకి పొలాలు, వ్యవసాయం అలాంటిది ఏం లేదు వాళ్ళకి వాళ్ళ ఆయన పని చేస్తనే డబ్బులు లేకపోతే తే లేవు ఆల్రెడీ ఆల్రెడీ వాళ ఒక ఒక పెద్దమ్మాయి ఉంది. ఆమె మ్యారేజ్ అయిపోయింది ఆ అప్పు తీర్చాలి మళ్ళీ
ఎటు తిరిగి కొంచెం మనం డబ్బు సంపాదించాలంటే పట్టణాలకి వెళ్లాల్సి
ఆ అట్ల అయిపోతంది ఎందుకంటే వాళ్ళకి మళ్ళ వేరే బిజినెస్ లేదు ఒక అగ్రికల్చర్ లేదు ఓన్లీ ఎక్కల కష్టం అంటే కష్టం అయిపోతుంది. వాళ్ళ ఆయన ఒక్కడే పని చేస్ అందుకోసమనే ఏం చేశార్ మాట ఇగ మేము ఇక్కడ ఉండలేము అనేసి వాళ్ళ అత్తమ్మ వాళ్లతోని చెప్పారు కథం ఇ ల్లు మామూలుగ తాళం ఏసారు ఎవరైన వస్తె రెంట్కిస్తారు లేకపోతే లేదు ఇగ వాళ్ళే వస్తారు అప్పుడప్పుడు ఆలందరు ఫ్యామిలీ మొ త్తం ఐదుగురు ఉంటరు. పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయింది. చిన్న అమ్మాయి గుడా మండే అయిపోయింది. ఇగ భార్య, భర్త వాళ్ళ పిల్లగాడు ఉంటడు అబ్బాయి ముగ్గురు జాబ్ చేస్తారు హైదరాబాద్లో పోయి టు త్రీ ఇయర్స్ అయింది.
ఆవునండి
ఆ ఇప్పుడు మన ఇగ పట్టణాలల్లోనే అక్కడయితే మంచిగా ఎంప్లాయ్మెంట్ ఉంటుది ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ లో కూడా చదువుకోవడానికి ఇప్పుడు అబ్బాయి ఎళ్ళినప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది అంతే. అక్కడ పోయినాంక కోర్సెస్ కోర్సెస్ నేర్చుకున్నడు ఆళ్ల అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలయి పెద్దమ్మాయి మ్యారేజ్ అయినంక పోయారు చిన్నమ్మాయను చిన్న అబ్బయున్నడు వాళ్లిద్దరూ అక్కడకెళ్లి అక్కడ సదు కున్నారు కోర్సెస్ నేర్చుకున్నారూ, వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న పనికెళ్ళారు. ఆ నేర్చుకున్న తర్వాతకి ఆ నేర్చుకున్న తర్వాత కి వాళ్ళ కూడా అక్కడనే జాబ్ ఆపర్చునిటీ వచ్ వచ్చింది. ఓకే ఇక ఇద్దరు పిల్లలు సంపాదిత్తరు, భార్యాభర్తలు సంపాదిస్తరు.
అవున అండి
ఖర్చు ఖర్చు ఒకటే, కానీ సంపాదన నాలుగు.
అవునండి, కానీ ఇక్కడ ఇక్కడ నుండే వెళ్ళిన వాళ్ళు బానే అక్కడ అలవాటు పడ్డారండి అక్కడ కలిచరు మన కలిచర్కి ఇది డిఫరెంట్ ఉంటది.
ఆ డిఫరెంట్ ఉంటది గని ఇగ తప్పదు ఎందుకంటే ఇప్పుడు, వాళ్ళ జీవితం స్థిరపడాలంటే ఖర్చులు పోవాలంటే, అప్పులు తీరాలంటే, ఇక్కడ ఉంటే వాళ్ళు అప్పులు తీరడం పక్కకు పెడితే, ఉన్న ఖర్చులు కూడా సరిపోట్లే ఆ డబ్బులు
ఆహా మళ్ళీ ఇక్కడ ఫుడ్ కూడా చాలా డిఫ్ రెండు ఉంటది గనీ ఇక్కడె
అవును ఇక్కడ అక్కడ కల్తీ సిటీలలో ఎట్లుంటదంటే కల్ తీ ఫుడ్ ఉంటది. మనకనుగుణంగా ఉండదు, పొల్యూషన్ ఉంటది. వెదర్ బాగోదు వాతావరణం బాగోదు, ఆరోగ్యం బాగుండదు, ఇవన్నీ ఉంటయి వాటర్ మంచి చిగుండదు
ఆవునండి
అవును మన కాడ ఏందంటే, వెదర్ మంచిగా ఉంటంది. పొల్యూషన్ మంచి ఉండదు, ప్లస్ మనకు కావాల్సిన ఫుడ్ మనం మంచిగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు, అక్కడ ఏంటంటే అడ్జస్ట్ మెంట్ కావడమే, టైయానిక్ అన్నం తినలేదను కోండి హోటల్లో ఏదో ఒక ఉంటుంది, ఏదో ఒకటి తిని పోవడమే
ఆ అంతా ఆడ ఆ చూడనే చూడరు, అక్కడ ఆడర్లు తెచ్చుకోనో ఒక పిజ్జా.
ఆ స్విగ్గీ లోనో జొమాటో లోనో ఆడరిస్తడు ఆడు వస్తడు గింత తడు అది తింటరు పాంటరు. లేకపోతే, సాయంత్రం అయితే రెస్ట్. సారి ఎట్లా పోతారు, ఆ నా సాయంత్రం వచ్చిందంటే ఏదో రెస్టారెంట్ పోయి ఏదో తింటరు వాడు ఏం పెడతాండో తెలియదు, వీడు ఏం తింటాండో తెలియదు. అడ మాంసం పెడ్ తడు అది మటన్ అని పెడ్తాడు ఆడ మ మన్నే పెడతాండో ఇంకెంపెడతాండో ఎవడికి తెల్వది పెడతంటే ఈడూ తింట్ఆ అది ఫ్రిడ్జ్ లో పెట్ తింటుర్రు అది మురిగిపోయిందా అట్లు ఉంటాయి రకరకాలు ఉంటాయి అది ఏమైంద అని ఎవలకి తెలవదు అళ్ల ఏదో ఒక రెసిపీ వసే వరకు వాడ అది దాని కే ఆ మైమరచి పోయి తింటడు కానీ అందులో ఏమైతదని ఇడీకి తెలవదు నాలుగు రోజులు ఐనంక రోగం ఆడికిపోయినంక రోగం వచ్చింక వాడు పూర్తి టెస్ట్ చేసి అల్ల ఎమన్నా తెల్తనో తెలిసింది లేకపోతే కతం గోయిందా అం
అంతే ఇఅద హా మొత్తం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్త
ఇప్పుడు మాక్సిమం ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మొత్తం కలితీ ఫుడ్సే ఉంటాయండి సిటీలలో
ఆ మొత్తం అవే ఉంటాయండి
ఇప్పుడు మన్నీ మధ్యలో చాలా చోట్ల రైడ్స్ చేస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు నకిలీ అది చే మాంసం ఫ్రిడ్జ్లలో పెట్టిన మాంసం మురిగిపోయిన మాంసం కల్తీ కారం
అవున ఆయిల్ కూడా అంతే మొత్తం యూజ్ చేసిందే మళ్ళీ యూజ్ చేస్తారు
ఆ ఆయిల్ రియూజడ్ ఆయిల్ ప్లస్ ఈ మన మీట్ నుంచి తీసిన ఆయిల్ ఉంటదంట కదా కొవ్వుల నుంచి
కొవ్వు నుంచిసిన ఆయిల్
ఆ ఆయిల్ అది ఎంత డేంజరస్ ఆ ఆయిల్ వాడతారంట అది మనకు తెలవదు మనం ఏందన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మొత్తానికి వాడు అదే ఇస్తుండంట మా ఇది హైదరాబాద్ లో చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి మనోళ్ళందరూ ఫాస్ట్ ఫుడ్ కాలవాటు పడు ఏది ఆ ఏవోంటరు వాటిని మంచి పిజ్జాలు భార్గర్లు మంచూరియాలు న్యూడిల్స్ ఇవి ఉంటాయి్ కదా అసలు చాలా మంది సిటీలో అన్నం ఒక పూటే తింటారు
అవి తినడం వక్కువై పో తది దానివల్లే కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ హార్ట్ ఎటాక్ లు అన్ని వస్తా ఉంటాయి
వాళ్ళ ఇంకోటి ఏందంటే చిన్న పల్లలు ఎక్కువ శాతం ఇప్పు పల్లెటూరులలో ఉన్నపిల్లలు వాళ్ళు మంచిగా యాక్ క్టివ్ గా ఉంటరు ఏజ్ కు దగ్గ ట్టుగా బరువు ఉంట్రు హైట్ ఉంట్రు వెయిట్ ఉంట్రు కానీ సిటీలలో చిన్న ఏజ్ లోనే వాననికి వెయిట్ ఎక్కువుంటది వాని బరువు ఎక్కువ్వుంటది వాని హైట్ ఎక్కు ఉంటది వాడు ఏజ్ ఏంమో చిన్నది వాడయిటు వెయిటు ఎ క్కు ఉంటది ఆ తక్కువ మెచ్యూర్ అయితారు
అవును ఈ అన్నే
మనకి పల్లెటూరులలో అట్లా ఉండదు వాడు కరెక్ట్ ఉంటాడు మళ్ళ వాళ ఫిజిక్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది వాళ్ళ ఫిజిక్ పల్లెటూర్లలో సిటీలలో వాళ్ళ ఫిజిక్ అట్ల ఉండదు ఒక గుద్దుగుద్దుతే వాడికి కింద పడి పోతడు ఎమ్మటే పటుుత్వం ఉండదు ఆ మంచి అంటే స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు వాళ్ళ ఫుడ్ లో అంతా ఆయిల్ ఫుడ్డే కదా ఇప్పుడు మొత్తం ఏమ్ బాగుంటుంది మైదా తింటారు వాళ్ళు మేక్ మాక్సిమం ఎక్కువ శాతం ప్రతి ఐటమ్ మైదానే ఏది బేకరీలలో పోయి మైదా ఐటమ్స్ తింటరు అందులో ఏముంటది
తయారు అయితాయ్ కదా
మం ప్రాడక్ట్స్ అన్ని మైదాతోనే తయారవుతాయ్ ఏది బిస్ స్కెట్స్ పప్స్ గిఫ్ట్స్ అన్ని ఏది అలా ఏముంటది ఏం ప్రోటీన్ ఉండవి వి విటమిన్ ఉండదు అదే మనకాన్నయితే మనకాడ పల్లీ లడ్డూలనో లేదా అప్పలనో రకరకాల గా చె త్తం మనం అంటే మన వంటలలో రకరక ఆ న నువ్వుల లడ్డూలని మనకి ఏందంటే సాంప్రదాయ పద్దంగ ఉంటాయి అందులో మనకు అవసరం ప్రోటీన్స్ వి విటమిన్స్ అన్ని దొరుకుతాయి అది తెల్వకుండానే మనం తినేస్ స్తాం కానీ అక్కడ ఏం ఉన్ టాది ఎప్పుడూ చూసిన గాని ఆ పిజ్జాలు బర్గర్లు న్యూడిల్స్ ఇవె ఆ బిస్కెట్లు ఆ కేకులు ఇవే ఇవన్నీ కూడా బైదానే రొటీన్ ఫుడ్ తప్ప కొత్త ఫుడ్డే ముండదు మనకు కావాల్సిన పోషక విలువలు ఏం దొరకవు పిల్లలకి
అవునండి
ఎడ్యుకేషన్ పరంగా గూడ సిటీలో అన్ని రకాల గా ఎడ్యుకేషన్ ఒకటే ఒకే ఎందంటే మనకు కావాల్సిన అడ్వాన్స్ ఆ అడ్వాన్స్డ్ కా టెక్నాలజీ కోర్సెస్ అది ఒక్కటి తప్ప మిగతా వాట్లలో మాక్సిమం బ్యాడ్ ఎ బ్యాడే ఉంటది మనకి అక్కడ అందుకోసమనే చాలా మంది ఆ చిన్న అ అందుకోసమే చాలా మంది ఏం చేస్తారంటే ఇ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తారు సిటీకి ఇ మ్యాక్సిమం రైస్ గాని కారం గని ఆ చిల్లి పౌడరు ప్లసు ఇంకా వేరే పచ్చలు పసుపు కారము ఇవ్వని కూడా ఇక్కడ్ ఇక్కడినుంచే తీసుకెళ్తారు
అవునండీ అవును అవును
ఎందుకంటే అక్ అక్కడ డబ్బులు పోయిన గాని న్యాచురల్ ఇంటికి దగ్గర ఉండదు అదేం రైసో ఎట్లా అయి ఏం తెల్వది వీళ్ళకి మొత్తం పాలిష్డ్ రైస్ ఉంటుంది హెవీ పాలిష్డ్ అందులో ఏం ఉండదు అదే మన దగ్గర అనుకో మనకి నచ్చిన రైస్నీ నీట్గా పట్టించుకొని మనమే ప్యాక్ చేసుకుని డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లో వేసుకొని తీసుకెళ్తారు
అవునంట
అట్ట తీసుకుపోవడానికి చాలా మంది అట్నే వేసుకుంటారు మా దగ్గరే వాళ్ళు తీసుకెళ్ళింది గాక చాలా మందికి అట్నే వేపిస్తారు అన్నమాట ఇప్పుడు సి
ఇప్పుడు మన ఇక్కడ ఆ ఇక్కడ ఉన్నా పో వెళ్ళిన వాళ్ళకి కొన్ని థిస్
పంపిస్తారా ఇప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్ ఇప్పు సిటీ సిటీలో కొడుకు ఉంటుారు వాళ్ళ సాఫ్ట్వేర్లా ఇవి చేస్తా ఉంటారు ఇక్కడ నుంచి తల్లిదండ్రులు ఏ చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపిస్తారు రైస్ ఇక్కడ వాళ్ళు పండిస్తారు కదా వ్యవసాయం ఉన్నళ్ళు ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళ పంపిస్తారు సంవత్సరానికి ఒక మూడు నాలుగు బస్తలు ఇద్ద భార్య భర్తలు సరేపో పోతుది సీదనకు సారే సరే అయిపోతుది ఆ అట్లా ఇ ఎవరంటే బయట అక్కడ తినేట వాళ్ళు ఎవరంటే ఇక ఇలాంటి అవకాశాలు లేని వాళ్లే అక్కడ ఇక కొనుక్కకుొని ఏదో ఒకటి తింటారు లేకపోతే ఉంటారు చుారా బ్యాచలర్స్ తింటారు వాళ్ళు ఏదోటి కొనుక్కొని ఇక ఏద ఒకటి కొ ఇవ కొనుకున్నగా అళ్ అక్కడ ఏ దొరికితే అదే కొనుకనిదే కొనుక్కని తంట వాళ్ళు తప్పనిసరి పరిస్థితులో మళ్ళా కాస్ట్ ఎక్కువ ఉంటది మళ్ళా కాస్టుగూడ తక్ కుండదు కానీ అట్లా హెల్త్ కరాబ్ అయిపోతది సాలీస్ ఉంటయ్ కానీ హెల్త్ కరాబ్ అయిపోతా డబులు పోయినా కాని పోత పోయింద అనుకున్నా కానీ హల్త్ కరబయిపో తే అది చెస్ సెప్పి నాకు
అవునవునవును
ఏదైనా ఇంక పల్లెట్ టుల్లాల అన్న ఉన్నంత ఉండదు హెల్త్ కాపాడుకోవాలంటే పల్లెటూల్లల ఉండాల ఇగ డబ్బు సంపాదించుకును తేమ్ వర్క్ మాత్రేమే మనస్ సిటీలల ఉండగలుగుతాం ఏ అడ్వాన్ అడ్వాన్స్ కోర్సులు నేర్చుకోవాలంటే అక్కడ ఉండాలి అదే మా ఇప్పుడు వాళ్ళ కూడా మనం అదే ఈ మాట్నే చెప్పేది అయితే ఇగ ఇట్లా ప్పులు ఉన్నాయి కదా మీ అట్లా ఇక్కడ ఎట్లా బతకాలని వాళ్ళ అనేది సరే ఇక పిల్లలు పళ్ళేంతరకైనా అళ ఉండండి తరవాత కానీకాడికి రండండ్ మోననే ఆ చిన్నమ్మాయి మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజయిపోయింది చిన్నమ్మాయిది ఇగ వాళ్ళ అబ్బాయి కొంచెం సెటిల్ అయినం క వచ్చేతమని అంటారు ఆ ఇప్పుడు ఆళ్ళ అబ్బాయి ఒక్కడే ఉంటడు గదా ఇగప్పుడు ఆళ్ళు ఎక్కడ ఉన్నా ఏం గ ఏంగదిగా పిల్లలిద్దరు ఇగ మ్యారేజ్ అయిపోయింది ఆ అయ్ ఇద్దరయిపోయింది
ఇక్కడ ఓల్డ్ ఏజ్ లోనే ఇక్కడ మన గ్రామాల్లో ఉంటేనే బెటర్ ఇగ
ఆవును మేడం ఓకే మేడం సరే ఓకే